హలో ఏం చేస్తున్నావు
ఏం చెయట్లేదు నువ్వేం చేస్తాన్నావు
నేనేం చేస్తున్నానంటే ఏమి చేయట్లేదు కాఫీ తాగుదామని కాఫీ కలుపుకుంటున్నా
ఊహూ కాఫీ తాగుతారా మీరు
ఉమ్ కాఫీ అలవాటు మాకు బాగా ఏదో తాగుతు మొత్తం ఒక రకమైన కాఫీ
ఉమ్ హు పంచదార వేసుకుంటారా
పంచదార వేసుకోమండి మేము షుగర్ పేషెంట్లు
హ్మ్ హు పాలు వేస్తారా దాంట్లో
హ్మ్ పాలేస్తాం మీరు తాతార ఆ తెల్లపాలే నల్లపాలు ఉంటాయా ఏంటి
ఆ ఉంటాయి తెలీదా మీకు
మాకు తెలీదండి ఉమ్ మీరేం చేస్తున్నారు
ఏం లేదు ఖాళీగానే ఉన్నా
ఆహా
మీ అక్కోళ్ళు ఫోన్ చేసారాండి
ఆ లేదండి
అదేంటి
ఏమో అండి ఇంకేంటండి శ్రీరామనవమి పనులు జరుగుతున్నాయా మీ ఊర్లో
ఆహా ఇంకా లేదు
హ్మ్ హు పందిల్లేస్తారుగా వేయలేదా పందిల్లు వేయలేదా మా ఊర్లో వేసారుగా
ఉమ్ మాఊర్లో కూడా వేసారు
మీ ఊర్లో కూడా వేసార పెట్టరా హస్తాలు సాయి హ్మ్ హు అవునా మా ఊర్లో పెట్టేశారు కూడా
సారు
పెట్టేసారా హ్మ్ హు
భోజనలు అయినాయా
అయినయి అయినయి
ఏం కూర చేసారు
మాది ఇవాల బిర్యానీ ఎగ్ బిర్యానీ మాది హ్మ్ ఎగ్ బిర్యానీ వండుకున్నాం అవును
నేన ఎప్పుడు వినలేదు ఎగ్ బిర్యానీ
ఎప్పుడు వినలేదా ఎగ్స్ బాగా బాయిల్ చేసేసి బిర్యానీ వండడమే
హ్మ్ హు
గరమసాలాలు అవన్నీ వేసుకొని బాగుంటది ఎప్పుడు తినలేదా
లేదు
హ్మ్ హు ఈసారి చేసినప్పుడు మీకు కూడా పంపిస్తాలెండి
ఉమ్ మీ ఫ్రెండ్ ఫోన్ చేయలేదాండి
లేదండి మా ఫ్రెండ్స్ బిజీగా ఉంటారు వాళ్ళందరూ వర్క్ చేస్త సరే
అబ్బో
ఉమ్
పని పాట లేకుండా
ఊమ్
ఉమ్ పిల్లలు వెళ్ళారా కాలేజీలకి
వెళ్లారు
మ్మ్ హ్మ్
హ్మ్ రాలేదు ఇంకా
హ్మ్
వచ్చే టైమ్ అయింది రావాలి కథ టైమ్ పట్ద్ది సాయంత్రం ఇయిద్ది రాత్రి అయిది
హ్మ్
మ్మ్
ఎక్కడికి వెళ్తున్నారు వేసవికాలపు సేలా
సెలవులుకా ఎక్కడికి వెళ్తున్నామంటే మా ఊరికి వెళ్దామని
మ్మ్ హ్మ్ మీ ఊరిక వెళ్తున్నారా అయితే ప్రతిసారి లాగానే
ఉమ్ మా ఊరికి వెళ్ళి అక్కడ చుట్టాల అందరితో కలిసి అందరం ఏదన్నా ట్రిప్పు ప్లాన్ చేసుకుందామని అనుకుంటున్నాము మా ఊర్లో జల్పాతలు ఏం ఉందవు అది బాగా జలపాతాలు ఏమి ఉండవ్ బా హలో హలో వినపడట్లేదా మ్మ్ మా ఊరిలో జలపాతాలు ఉండవు కోటలు పొలాలు పాతకాలపు ఇళ్లులు ఉంటాయి
మ్మ్ హ్మ్
మ్మ్ ఇంకా
ఇంకేం చేస్తున్నారు
నేం చెయ్యట్లేదు సినిమా చూస్తున్నా ఇప్పుడు దాకా సినిమా అయిపోతే ఇంకా కాఫీ పెట్టుకు
ఎటువంటి సినిమాలు చూస్తారు మీరు
మేమా ఫ్యామిలీ టైప్ సినిమాలే చూస్తాము ఎక్కువ వైలెన్స్ అయి అన్ని చూడం ఎంతసేపు కొట్టుకోవడం పోడుసుుకోవడం నరుకోవడం అయి చూడము మేము చక్కగా ఫ్యామిలీ కామెడీ పిక్చర్స్ చూస్తాం
అ
హలో
హలో
ఆ హలో మీరు చూతారా సినిమాలు హలో
ఊలో కొత్త కొత్త విశేషాలు అని అడుగుతూ ఉన్నాం
మా ఊర్లో విశేషాలు ఏమున్నాయి మా ఊర్లో ఫుడ్ ఐటమ్స్
అభివృద్ధి చెందుతుందా మీ ఊరు
మా ఊరు అభివృద్ధి చెందుతూ ఉంది
మన దేశమే అభివృద్ధి చెందుతా ఉంటది
హ్మ్ ఫుడ్ ఐటమ్స్ బాగా దొరుకుతాయి మాకు ఇక్కడ మా ఊరికి జలేేబి అది ఫేమస్ నీకు చేయడానికి ఏమో
మ్మ్ హ్మ్ మీకు కూడా వస్తండి ఫోన్ చూసుకోండి
మ్మ్
మ్మ్
అది ఇంకా ఏంటి సంగతులు
ఇంకేముందండి ఏమి లేదు ఇంకో ఐదు నిషాలు ఉంది
అబ్బో
అలాగే మీరేంటండి మధ్యలో భాష మార్చుతున్నారు
అంతే ఫ్లో లో అలా వచ్చేసిది
హ్మ్ హు మీకు హిందీ కూడా వచ్చా
వచ్చు మేము ఉండేది హిందీ వాళ్ళ పక్కనే ఉంటాము
అబ్బో పర్లేదండి
మ్మ్ మా పక్క నార్త్ ఇండియన్స్ ఉంటారు ఆళ్ళు మేము బాగా క్లోజ్గా ఉంటాం
హ్మ్ హు
మ్మ్ మా వంటకాలు వాళ్ళకి ఇస్తాం వాళ్ళ వంటకాలు మార్చ చెప్పారు
వాళ్ళ పిల్లలు మీ ఇంట్లోనే పడి తగిలేడతార అండి
కాదండి పాపం పిల్లలు కదా వచ్చి ఆడుకుంటారు
అయ్యోయ్యో యిసుకిస్తారా అండి భాగా ఆళ్ళు
ఆహా లేదు పిల్లలు కదా ఆడుకుంటారు
హ్మ్ హు మీ ఇంట్లో ఆట వస్తువులు అన్నీ ఉంటాయా
ఏంటండీ
ఆట వస్తువులు అన్నీ ఉంటాయా
ఆ ఉంటాయి ఉంటాయి ఉంటాయి
మీ ఇంట్లో కూడా చిన్న పిల్లలేనా కాలేజ్ పిల్లలు ఉన్నార
మా ఇంట్లో కాలేజ్ పిల్లలు చిన్న పిల్లలు లేరు పక్కన పిల్లలు ఉంటారు మా పిల్లలు ఆడేసి పెద్దయి వదిలేసినవి ఉన్నాయి
హ్మ్ హు ఆడేసి వదిలినివి ఇస్తారా పాపం ఆ పసిపిల్లలకి
లేదు కొనుగపెట్టి కూడా ఇస్తాం
ఓహో కొనిబెడతారా
ఆ అవును కొనిపడతాము కూడా మ్మ్
రోజు కొనిపెడతారా
రోజు కాదు అప్పుడప్పుడు కొనిపెడతాం
హ్మ్ హు
మ్మ్
మీ ఇంట్లోనే తింటారా ఆ పిల్లలు
ఆ తింటారు బాగా తింటారు మా ఇంట్లో మేమే పెంచు
హ్మ్ హు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంతగ ఏం పట్టించుకోరా
పట్టించుకుంటారు అక్కడా తింటారు ఇక్కడా తింటారు
అబ్బో అయితే డబుల్ డోస్ కొడుతున్నరనమాటా పిల్లలు
ఆ అవును ఇంకేంటి మీ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళలేదా మీ ఫ్రెండ్ ఫ్రెండ్ ఆ
ఏమో పిలవలేదు
పిలవలేదా ఇదో పెళ్ళి అని చెప్పుకున్నారు కదా మొన్న ఏదో ఊర్లో అందరుూ కలిసి కి ట్రైన్ ఎక్కి వెళ్తామని అనుకున్నారు కదా
ఏమో అండి తెలీదు నాకు
ఇందాక రాలేదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ స్ అందరు సరదాగా కలిసి వెళ్ళొచ్చు కదా
ఎక్కడికి
పెళ్లికి
ఎవరి పెళ్ళికి
నీ ఫ్రెండ్ పెళ్ళకి
మా ఫ్రెండ్ పెళ్ళి ఎప్పుడు
పెళ్లి సంగతి మర్చిపోయినట్టున్నారు అయితే మీరు మొన్న చెప్పాను కదా పెళ్లికెళ్ళాలి అది నెక్స్ట్ వీక్ అని చెప్పి ట్రైన్ లో రిజర్వేషన్ చేయించుకుంటున్నామని చెప్పారు కదా మర్చిపోయారా
ఈ గుర్తులేద్ చాలా విశేషాలు మాట్లాడతా ఉంటాం కదా పూర్తిలేదు మాకు
అది మ్మ్ హు ఇది చాలా దూరం రెండు రోజులు వెళ్ళాలి ట్రైన్ లో అని చె
అది ఫ్రెండ్ పెళ్ళి కాదండి మా అమ్మమ్మోళ్ళ ఇంటికి
మి అమ్మమ్మో లింటికా హ్మ్ హు నేనింకా పెళ్ళికేమో అనుకున్న మ్మ్ హు
మీ ఊర్లో కుడా మా ఊర్లో కుడా సేమ్ టైమ్ అయిందా మరిద్దా ఏమన్నా
మారదు టైమ్ జోన్ ఇండియా అంతా ఒకటే ఉంటది.
మ్మ్ హు లక్నో లో మారిద్దంటగా
మారదే ఎవరు చెప్పారు
అక్కడ వేరే వేరే క్లాకులు కదిలించ్ ఉన్నయి
హ్మ్ హు
ఉ
ఒక్క నిమిషం రెండు నిమిషాలు ఏమైనా ఆహా అట్ల ఊరి పేర్లు ఊరు అట్లాన మారదు ఆల్మోస్ట్ ఇండియాలో ఒకటి రెండు నిమిషాల్ ఏమన్నా తేడా ఉంటదేమో హ్మ్ హు ఇంకేం మారీ
ఏముంది
మ్మ్మ్ ఇంక సంగత్లు
ఏది
మాది అదే ఎగ్ బిర్యానీ అని చెప్పా కదా
ఆ ఎగ్ బిర్యాని మర్చిపోయాను మర్చిపోయాను
హ్మ్మ్
ఎండల్ బాగా మండి పోతున్నాయ మీ ఊర్లో
అవును బాగా మండిపోతున్నాయి ఏదైనా తుఫాను వత్తే గాని చల్లబడదు.
హ్మ్ ప్రతి సంవత్సరం బంగాళాఖాతంలో అల్పపీడనం పడింది. ఎండాకాలంలో
మ్మ్ అది పడితే కొంచెం చల్లగాలి వచ్చింది. అవునవును ఆ సరే అయితే
ఆ సరే ఉంటాను